హలో హాయ్ అండి బాగున్నారా
మేము బాగున్నం అండి మీరు
ఉ బాగున్నండి తిన్నారా ఆ ఆ తిన్న అండి
ఏం తిన్నారండి
మాది ఇయ్యాల అండి బిర్యానీ అండి
ఉ
అబ్బో
చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ మూడు ర కాల్ చేసింది అండి మా అత్త మీరేం చేసారండి మేమయితే అవి చేసుకున్నాం అండి ఈ రోజు మాది మా వాళ్ళది ఫంక్షన్ ఉంటే మా ఇంటికాడ వండామండి అంటే భోజనానికి పిలుస్తామండి మా వాళ్ళని చుట్టాలని ఉ అందుకే ఐయి చేసామండి లేకపో తే అన్ని రకాలు మా ఇంట్లో వండ మండి
ఏమన్నా ఈవెంట్ ఉందేంటి చుట్టాలు అ చ్చారు అంటున్నారు.
ఉ ఈవెంటికే వచ్చారు మా ఆడపడుచోళ్లు కాబట్టి భోజనానికి పిలిచామండి ఒక రోజు
ఆహా ఉ పెళ్లిళ్లు ఎక్కువ జరుగుతాయి కదండి సమ్మర్ లో వెళ్తున్నారా పెళ్ళిలకి
వెళ్ళాలి కాదాఅండి మరి
ఉ ఉ చీరలు ఎకో కోన్ కొంటా ఉంటారా డ్రెస్లు కొంటారా
అంటే రెండు సమానంగా వాడుత్ తం డ్రెస్సులు వేస్తా ఉంటాం నైటీలు వేస్తా ఉంటాం చీరలు కూడా కడతానే ఉంటాం
ఉ అదే చీరల మీద ఎక్కువ అ ఎలాంటి చీరలు పట్టు చీరలు కొంటారా మె కాటన్వా అలా
మా అత్తగారికి కా ఎక్కడంటే సి సిటీలో బాగుంటాయ్ అండ్
అదే అదే
ధర్మవరం లో బాగుంటాయండి సారీ
ఉ ఉహు
ఇట్లనే అమ్మటానికి వస్తారండి ఇక్కడ ఆ చాలా బాగుంటాయండి
అవునా అండి మ్ అదేలేండి పట్టు మ్ చీరలు కొంటారా ఎక్కువ
ఆ కొంటామండి ఇప్పుడు పెళ్ళిళ్ళు వస్తున్నాయి కదా మరి
అవునండీ ఆ ఇప్పుడు ఆమామూలు చీరలు కట్ ట్కెళ్తుంటే ఎవరు చూడట్లేదండి మనల్ని పట్టు చీరలు కట్టుకెల్తేనే
అవునండి పైకి కిందక్ చూస్తుంటరండి హుమ్మ్ పట్టు చీరలు అంటే ఇప్పుడు పట్ ట్ చీరలు కొనుక్కుంటే ఖచ్చితంగా వర్క్ ఏపీయలండి లేకపోతే ఆ చీరకు విలువే ఉండదండి
మ్ ఏ అయ్యి కూడా ఏం కాస్ట్ ఉన్నాయండి బాబు
వస్తలో చీర కొనొచ్చండి ఆ కాస్ట్ లో
టాండర బ్యాంగిల్స్ జ్యువెలరీ ఇష్టమా మీకు
ఆ చాలా ఇష్టం అండి ఏ చీర కొన్ ఆ జ్యూవెలరీ వాడుతానండి నేను
మ్ హు
ఇక్కడ బాగా దొరుకుతాయండి పార్లర్లు ఉన్నాయండి ఆ పార్లర్ లో ఒక అమ్మాయి పెట్టి అమ్ముతుందండి
ఆహా
మ మాక్ బ్లౌజ్ కూడా తక్కువ రెట్ కే కుట్టి కుట్టిస్తుందండి మనకి కావాల్సిన్
ఆ మ్ హు మా ఇక్కడ బా సిటీల్లో బొ టిక్స్ లైతే ఒక బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ కుట్టడానికి త్రీ హండ్రెడ్ తీసుకుంటారండి బాబు ఇంకా డిజ్ జన్వయితే ఇంకా మనం ఆ చా ఆస్తులమ్ముకోవాలి
వాయమ్మో సరే అండి అసలు చీరు కొని వాళ్లేసేదన్ని లేదండి ఊరికే కుట్ ట్లేసుకోవటం వచ్చండి డ్రస్సులు
మ్మ్
అదండి మీరండి
నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నానండి పిల్లలు కొంచెం స్కూల్ కేళ్తున్నారు నేర్చుకుంట్నాండి ఖాళీగా ఉండి ఏం చేస్తాం లే అని
అదే నండి
మ్ మనయ్ మనం కుట్టుకున్నా చాలండి బయటోళ్ళు ఆ అందరియి కుట్టకపోయి న మ్ మ్
ఇంకేంటండి
మీరు కుడతారండి బ్లౌజ్లులై కుడతా ఉంటారా
తక్కువండి కుడతాం రాదండి
ఆహా
ఇప్పుడుప్పుడే నేర్చుకుంటున్నాం పిల్లలున్
నేర్చుకోండి మనకీ ఫ్యూచర్ లో ఉపయోగపడుతదండి మనై మనం కుట్టుకున్నా మనం బయట కుట్టిచ్చాలంటే ఇలాగే త్రీ హండ్రెడ్ ఫోర్ హం డ్రెడ్ తీసుకుంటారు కదా మనమే నేర్చుకున్నాం అనుకోండి ట్యూబ్ లో చూసుకున్న వచ్చేతయండి స్టిచ్చింగ్ ఆ ఎలా అని
ఒక్కోసారి అది చూసినా ఒక్కోసారి కట్ చేయడానికి ప్రాబ్లం వచ్చేత్తుందండి సరిగ్గా రాదు
మీరు పేపర్ కటింగ్ చేసి పెట్టుకోండీ బా ఉపయోగపడుతది
అదేనండి
మ్
ఇంకేంటండీ
పేపర్ కటింగ్ చేసి పెట్టుకున్నారంటే దాన్ని బట్టి మనం స్టిచ్ చేసుకొచ్చు అనమాట
ఇకేంటండి మాటడండి
ఇంకాఎమ్ ఉందండి బాగా వంట్లు అవి బాగా చేస్తా ఉంటారా పిండి వంటలు
మ్ చేస్తా
ఏం బాగా చేస్తారు పిండి వంటల్లో
మా అత్తయ్య గారు బాగా చేస్తుందండి పిండి వంటలు అయ్యే
అరిసలు అవి చేస్తారా
అరిసెలు చెక్కలు పప్పు చెక్క బూంది చెక్క
ఆహా
శనకాయత్తినాలతో చేస్తారండి శనకాయ చెక్క
ఆహా
అట్ చేస్తాము లడ్డూ
బా బోళ మంది హెల్ప్ చేయాలి కదండి
నేను చేస్తానండి మా అత్త కలుస్తారండి కొబ్బరి కొబ్బరి ఉండలు
ఓకే అన్ని చేస్తారయితే స్వీట్ షాప్ లో ఎమ్ ఎమ్ ఐటమ్ ఉన్నాయి అన్నీ
ఇన్ని అత్తయ్య చేస్తారండి
మ్ మాకు చెప్పండి నేర్చుకుంటాం మేము ఎప్పుడన్నా ఖాళీగా ఇంట్లో ఉన్నప్పుడు చేసి పెడతాం పిల్లలకి హాట్ ఆ స్వీట్ చెప్పారు హాట్ ఏం చేస్తారు
హాట్ అదే చెక్కలు కార్పూస బూందిను
చెక్కలు అంటే ఏంటండి
బియ్యం పిండి పట్టించి ఎనపోసేసి దాంట్లో కి అల్లం ఎల్లిపాయ పెస్ట్ శనగపప్పు అన్నా లేకపోతే పప్పులన్నీ కలిపి చేత్తో నా ఎలా ఎత్తారు లేకపోతే పూరి ప్రెస్ తో అయినా వేస్తారండి
ఆహా మేము జంతికలు అంటామండి చక్కలు అవన్నీ తెలీదు
అదే అదే లే
ఇప్పుడు చెప్పిందాన్ని చెక్క వడలు అంటారు మా ఊర్లో చక్కవడలు అంటారు మేము జంతికలు ఎక్కువ వేసుకు కుంటాండి జంతి లు చక్క చకోడీలు అంటారు
అదే అదే
స్వీట్ అయితే స్వీట్ లో మీరు ఇన్ని రకాలు చెప్పారు కదా మాకైతే పోకుండలు అంటారండి పోకుండాలు పొంగడాలు అంటారు అవే ఆ ఎక్కువ వేసుకుంటారండి సన్నండలు మ్ మళ్ళీ జీడిపప్పుతో జీడిపప్పుతో కూడా బెల్లం పాకం బట్టి అచ్చులేస్తారండి
అదేలే నువ్వు ఎత్తావా అందరూ ద్రాక్ష ద్రాక్ష పండ్లుఇస్తారు ఆ ద్రాక్షతో కూడా పాకం పడతారండి చే బస్
ఆహా ద్రాక్ష అంటే కిస్మిస్ అండి
ఏం చేయేదరికి లావు అవుతివి కదా ఆ లావు మీది వెల్ళం పా కుం పోసేసి ఆ అంటే ఆనిచ్చేత్తారండి దాన్ని ఒత్తుత్తారు ఒత్తేదాల్కి అదంతా కింద చెక్కలాగా అయిపోతుందండి ఉమ్ బావుంటుందండి
ఆ కిస్మిస్ ఏ తీపి కదండి ఇంకా బెల్లమే
ఐనా తక్కువేత్తారు ఎక్కువేయరు ఇది ఒకటి ఏత్తే అది పావలా భాగం వేస్తారం అప్పుడు సరిపోతుంది మనకి ఇంకేటిదండి
ఈ ఎండకి బాగా ఉమ్ మజ్జిగ అవి తాగుతా ఉంటారా
అదే తాగుతామండి మజ్జిగ వా పుచ్చకాయలు
ఉమ్ పెరు పెరుగది కుండలో తోడుబెట్టుకుం
మాములుగా ఇంట్లోనే ఉంటే ఇంకప్పుడు ఏసంకాలం వచ్చింది కదా తోటాల్ తోడేస్త్
ఆహా ఆ ఈ బాగా ఇంట్లోనే జ్యూస్లవి చేసుకుని తాగండి ఎండకి ఆ బయట కొనుక్కునే కన్నా మనం ఇంట్లో చేసుకుని తాగే ఆటల కంటే ఆ ఎక్కువ ఇది కదండి హుమ్ హుమ్ డైలీ తాగుతా ఉంటార ఏమన్నా జ్యూస్ లాంటివి
ఆ తాగుతా అది పుచ్చకాయ కోసుకొని తింటామండి ఒక్కోసారి జ్యూస్ వేసుకుని లేకపోతే అది కోసుకుని తింటాం
హుమ్ హూ బాగ్ కాస్త్ యండి అక్కడ ఫ్రూట్స్ కూడా బాగా పండుతాయా మీ సైడు
ఆ అన్ని బాగ్ కాతయ్ జామ్ కాయలు
హుమ్
అయి ఆపిల్ నిమ్మకాయ కావలసిన వన్ని అక్కడయితే పడతీ వేరే వేరే సాట
హుమ్ మాకు ఇక్కడ ఆపిల్ కేజీ టు రెండు వందల యాభై రూపాయలు ఉన్నాయండి
ఆ ఇక్కడ
ఏవి ఫ్రూట్స్ ఏమి కొనుకుని తినేలా లేదండి
అదేనండి ఒక్కోసాట తక్కువ ఉంటాయండి ఒక్కోసాట ఎక్కువ ఉంటాయండి
ఉమ్ అదేలేండి ద్రాక్షకాయలు అయితే కే జీ వంద రూ
ఆ అదేనండి నిజమేనండి వంద అదే గల ఐతే రె డొందలండి
ఆహా
మీకు ఇక్కడైతే వంద రూపాయలండి
అదేలేండి మావిడికాయలు వచ్చినయండి ప పండు మామిడికాయలు
ఇంకా రాలేదండి
ఆ బా దొరుకుతాయి మీకు ఊ కే జీ ఎంతకు అమ్ముతారండి మామిడికాయలు పండు మామిడికాయలు
అండి ఇప్పట్లో అయితే వన్ ఫిఫ్టీ అండి మనకి దొరికినా టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఉంట ఉడి
ఆ
మాముూలుగా ఇంకా ఎక్కువ వచ్చినప్పుడుయితే సిక్స్టీ హంద్రెడ్ క టూ కేజీస్ నాకు వస్తు
ఓకే అండి థ్యాంక్ యూ అండి కాల్ రిసీవ్ చేసుకుా మీ ప్లీజ్